ఏ పైన వచ్చింది కదా
ఆహా అసలు బ్లాంక్ వైట్ గా వచ్చేసిాంది మొత్తం బ్యాక్ పోయిన పోలా
ఎత్తినవు కదా ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి
ఇందాక లిఫ్ట్ చే లిఫ్ట్ అంటే ఇందాక నువ్వు చేసినావు్ కదా అప్పుడు
ఆహా
కాల్ పోయింది కదా
నెట్టు తుండు
అది పోయింది
నాదైతే రెండు పోయినాయి
అది నేను లిస్ట్ చేస్త
పాావని కంటది నే పావని కి ఏడ చేస్తే నేను ఊకనే గేమ్ ఆడుకుంటా
స ఇంకేం చూస్తున్నావ్ వెబ్ సిరీస్ ఆ అన్న బాగుంటే చెప్పు నేను కూడా చూస్తా
ఏంది వెబ్ సిరీస్ ఆ ఒక సిరీస్ ఉంటది అంటే అది ఆల్మోస్ట్ కొంచెం టెరరిజం ఎక్కువ టెరరిజం అంత స్లీపింగ్ సెల్స్ తెలుసు కదా స్లీపర్ హెల్త్ తెలుసు కదా అదే అదే అంత ఫ్యామిలీ మ్యాన్ అని ఒక ఒక అంత వెబ్ సిరీస్ ఏ చాలా బాగుంటది
ఓహో
మూడు సీజన్లో ఉంటాయి ఒక్కోటి దగ్గర దగర ఓయమ్మ ఒక్కొక్క సిరీ ఎంత మూడు నర మూడున్నర గంటలు ఎంతో ఉంది
ఆ ఏంది ఒక సి ఒకటి
మ్మ్ యా ఫస్ట్ మూడున్నర గంట అంత
అహ
బాగుంటది అయితే చాలా బాగుంటది
ఇప్పుడు ఇంకోరికి చేస్తావ్ పావనిక
ఆ మ్మ్ ఏమో నీకు ఇది లాస్ట్ అవును ఇది నీకు యాడ్ అయితది అనుకుంటా నిన్న మూడు చేసినవు కదా
అ నేను నీకు రెండు సార్లు చేస్తాను
ఉ సర
మిగతా చేయలేను ఎందుకంటే అయిపోయింది సాయి పోయినయినా ఐదు పోయినా పనికి రావాలి జీరో వన్ సిక్స్టీ సిక్స్ సెకండ్స్
అంటే మళ్ళీ రావాలా మళ్ళీ ఫస్ట్ నుంచ
అవేం చేయలే మనకు పోయినట్టేయడని
వ ైట్ వదిలే కలిస
ఏడు వరకు పోతున్నారు
అకావరుకు
అ
ప పాపా మాట్డుతుందా తవనీతో తావనీతో మాట్తుందా పాపా
వస్తుంది ఏమంటేమ లాస్ట్ లో సారు ఆలాభ తాపు దేశ తెళ్ళలి ఆయన ఏదో డౌట్లులాడుతాే ల్యాప్టాప్స్ ఉన్నా వాళ్ళందరూ ముందరే ఉన్నారు స్క్రీన్ంద ఇంకా వాళ్ళు ఏదో ఏ డౌట్ ఉంటే అడుగుతా అన్నారు మేము ఆ పిల్లని చూసుకోకుండా వచ్చేసాం ఇప్పుడ ఏమంటుందో
ప్పులేదా
నాకు లేదు
ముందు కొంట కొనాలి అదుదంటేనువు
కొనాలనుకున్నా మళ్ళీ ఎందుకులో ఇప్పుడు ష్టం లేదు కదాని నేను కూడా సైలెంట్ అయి ఇప్పుడు చేసా మనం ఏం చేసేదిదుదా ఫోర్త్ ఇయర్కి ఒకేసారి కొనుక్కున్నాం గమన ఇపో
అవునా అదే మామూలుగా యూజ్ చేడం మసాాలా
ఆ తర్వాత గానీ ఏదో కొంచెం బేసిక్స్ వచ్చే
హహ పావునుక
పావనిక వచ్చు ఆ పిల్లకి ఎబ్బరు నుంచో ఉంది సెకండ్ ఇయర్ నుంచి ఉంది
మొత్తం వచ్చ బాగా వడుతుద
ఏదో అట్లా వాడుతుంది బాగా అంటే నేను ఎప్పుడు పక్కనండి చల్ కదా
అంటే నీకు వా టైపింగ్ లోనే అర్థం అయిపోద్ది మీ టైపింగ్ లోనే అర్థం అవుతుంది ఎట్లా యూజ్ చేస్తున్నా మని
ఓ అ అసలు ఏమి చెప్పకుండా చేసేస్తారు లాస్ట్ నేను ఈ పిల్లలకు దకర అయిపోతాం
ఆబాబా హ
అసలు చెప్పరు పక్కనే ఉన్నా గాని ఎ ఎప్పుడు చేసస్తుంటారో ఎప్పుడు సబ్మిట్ చేస్తారో ఎప్పుడు రాస్తారో కూడా తెలియదు అయిపోతాయి మేము రాసి మేముమన్నా చేస్తే ఊరంతా తెలుసు తంది
నన ఇ కిన్న సల్లి మంటే అందతో మాటలి బంద మాట్డ మీ ఇద చ తప్పవడుతో మాట్లాడదు
అవును మాట్లాడదు
మీరు ఆబ్జెంటీనా ని ఒకవేళ వెనక రోజ వచ్చి మాట్లాడతారంట ఆయన ఏమంటే ఏమనంట
వాళ్ళంటే ఆ పిల్లకి నచ్చరు ఎందుకంటే ఏదో వాళ్ళ మాటలే వేరేలాగుంటాయి
ఏవటి
ఎవరు వెనకాల వాళ్ళు ఉంటారు కొంత ముందు వచ్చినప్పుడు వెళ్ళలి చాలా బాగు కొతులో బాగా కలుస్తానుది మళ్ళీ మళ్ళీ వచ్చి వచ్చి వాళ్ళకి పోగరు పెరిగిపోయింది బాగా
వాళ్ళు పిలిస్తే మాత్రం ఏం పల తనే అన్నిటికి రెస్పాండ్ అవ్వాల అన్నీ చేయాల వాళ్ళు మాత్రం అసలు ఎవ్వరు వాళ్ళ ఫ్రెండ్స్ యే రానప్పుడు ఎవ్వరు లేనప్పుడు వచ్చి మాతో ఉంటారు వాళ్ళు మేము అందరూ ఎప్పుడు ఒకేలా ఉంటాం వాళ్ళు అట్లా కాదు అవసరానికే వస్తారు మా క్లాసు‌లో అందరు అందుకే ఆ పిల్లకి నచ్చదు అట్లా
హ్మ్ అంతేకదా మరి
హ్మ్
నిన్న ఊకన్నది ఎప్పుడు మింగాలి మరి బొక్క అల్లంకా
అవసరానికే అందరూ మా క్లాసులో వాళ్ళు అయితే
ఎంత మంది ఉన్నారు వెళ్ళిలో
హ్మ్ అబ్బాయిలు ఒక నలుగురు అమ్మాయిలు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు నైన్ మెంబర్స్ అందరూ అంతే మా క్లాస్ లో ఉండేది పక్క సెక్షన్ లో అంతా ఉన్నారు
ఆహా
మొత్తం నైన్ మెంబర్స్ ఉన్నారు ఆ మేము రెగ్యులర్స్ ఎక్కువ కానీ మా క్లాస్‌లా అట్లేం పట్టిచుకోరు అందరూ బానే ఉంటారు
హ్మ్ ఓం శ్రీనివాస్ సార్ బానే చదువుతాడా
వాళ్ల్ళ చదివేదా వాడికి భలే అ టిట్యూడ్ కదా
ఏమో మాకేం తెలుసు
తే ఎవ్వరికి సమాధానం కూడా చెప్పాడు అసలు వాళ్ళు అడుగుతాంటే కూడా ఎందో వాడికే పెద్ద యాటి ట్యూడ్‌వున్నటు ఫీల్ అయిపోతాడు అందరికి తెలుసు వాడికి ఎంత యాటిట్యూడ్ అని అసలు క్లాస్ జరుగు తానింది అనుకో ఏమన్నా ఫోన్ వస్తాంది అను కో సారికి జస్ట్ నోటితో కూడా చెప్పడు జస్ట్ ఇలా ఏలు ఇటు చూపిచేసి పోదునా సార్ అని వెళ్ళిపో తాడు ఏంపట్టిచుకోడు వీడు
అదేంది మీకు ఫోన్ వచ్చి వెళ్ళిపోవచ్చ అట్లా
అదేకదా నా నాక్కూడా తెల్దు వాడు పోయేవరకు వెళ్లిపోయాడు అసలు ఎంత పొగరంటే ఎవరికి సమాధానం చెప్పడు వాడు
చదువుతాడ బానే
ఏమో తెలిదు నాకు వాడితో ఏంపని నే ఆ పిల్లకి అయితే వాళ్ళు ఎనకాలే కాబట్టి తెలిసిందల
వాడి గురించి ఏం చెప్తుంది తెలుసా ఎప్పుడు చూసినా ఎగ్జామ్ లో వస్తే ఎక్స్ట్రా చేస్తాడు మేడం మేడం మేడం అంటాడు నాకు నచ్చనే నచ్చదు అనేసి అంటుంది హ్మ్ ఇంకేంది
చెప్పాల ఉంటే ఇంకేంమరి ఏం సామి మూడేమో మూడేమో వే స్ట్ అయిపోయినాయ్ ఇప్పటికే
నాకైతే ఫైవ్ వేస్ట్ అయినాయ్ నీవెన్ని కంప్లీట్ అయినాయ్
ఆ ఇంకా ఉన్నాయ్ దీంతో ఇంక ఎన్ని వేస్ట్ అవుతాయో
దీంతో ఏం వేస్ట్ కాదు దీంతో సరిపోతుంది
దీంతో అంటే దీంత కాదు మిగిలినా వాటిలో ఇంకా ఎన్ని
ఓహో ఇప్పుడు ఎన్నయినా
ఆ అయినా పదమూడు పదమూడో పద్నాలుగు అయినాయి దీంతో పద్నాలుగు అయితయి అనుకుంటా
ఓహో నేను ఇప్పుడు టూ టైమ్స్ కాల్ చేస్తా టూ టైమ్స్ మాట్లాడి నేను సబ్మిట్ చేసేస్తా
స కాదు ఖచ్చితంగా రిసీవ్డ్ కాల్స్ కూడా థర్టీ ఉండాలా
అంటే ఉంటే మనకె బెనిఫిట్ కదనా
అది నిజమే అనుకో
దీంట్లో పోయి నా దాంట్లో ఆన్నా రావచ్చు కదా మేబి
దాంతో కవర అయిపోది
హూ
మీ బావ అసలే చేయరా అసలు చేయ్యట్లేదా
ఉంది ఉన్నాడు చేస్తాడు యాప్ లో ఉన్నాడు
హామ్
కానీ ఒక్కటి కూడా కంప్లీట్ చేసింది లేదు
మరి ఎట్లా
మరి అంటే సండే సండే చేస్తాను అన్నాడు
ఆహా
ఒకసారి మెసేజ్ చేయి చేస్తాడేమో నైట్లలో ఖాలీగా ఉంటాడు టెన్ టెన్ నుంచి టెన్ థర్టీ నుంచి అట్లా
ఇప్పుడు ఏం చేస్తున్నాడు జాబ్ జాబ్ చేస్తున్నాడ మాముూలుగా ముందు ల కార్న ఆహా
ఏమో కొన్ని అప్లై చేసినాడు ఇంకా డేట్ రాలా ఇంటర్వ్యూస్ కి టైం ఉంది కొన్ని అప్లై చేశాడు ఆ మళ్ళీ కాల్ సెంటర్ లో ఉన్నాడు చేసినాడు స్తాడు నాకు ఒళ్ళు మండిస్తాడు వద్దుద్దులే దీంట్లో అవన్నీ మాట్లాడకూడదు
ఆహ
ఆ పర్సనల్స్ మాట్లాడ మళ్ళీ అది అది కూడా తీసుకోదు అది ఒక తలకాయ నొప్పి ఇన్స్టక్షన్స్ బా చదువు
హ్మ సరే నాకు రెండు సార్లు చేస్తావా
హహాయ్
స కరెక్ట్ ఒక వన్ మినిట్ ఉంటాదా
ఆ ఓకేనా రెడీ అయితేనని చెప్పు మెసేజ్ చెయ్య ఓకే అ చేస్తాను ఓకే
అప్పటికి నేను ఒకక్క నిమిషం ని నాతో ఒకసారి మాట్లాడాల అంతను
ఆ ఓకే
సరి క చేస్తానా
ఆహాయ్